ఆ
హలో అండి ఏం చేస్తున్
హలో
హలో వినిపిస్తుందా అండి హలో
హలో
హలో అండి విన్పిస్తుందా.
హలో హలో వినిపిస్తుందండి చెప్పండి.
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి చెప్పండి
మీ కుటుంబంలో మీకు ముఖ్యంగా పాటించే సాంప్రదాయాలు ఏంటండి.
సాంప్రదాయంగా సాంప్రదాయంగా ఏముంటాయండి ఫెస్టివల్స్ అంటే కొన్ని కొన్ని కొంచెం క్యాస్ట్ వైజ్ ఉంటాయి కొన్ని విలేజెస్ పై లా ఉంటాయి ఇప్పుడు విలేజు అంటే మన గ్రామానికి చెందింది అయితే సాంప్రదాయంగా బువనాలు పెద్దమ్మ తల్లి ఆ వంటలకి వెళ్ళడం అలా అలా చేస్తారు సాంప్రదాయ అది ఊరి ఆచారాలు అంటరు కదా ఇయర్కి ఒక్కసారి ఇట్లా పండగ జేసుకోవడం అని
అవును
అలా ఉంటుంది ఇక్ అ ఇన్ హల్లో
ఆ చెప్పండి
ఇంకా ఇంట్లో అంటే ఇంట్లో సంబంధించినయ్ ఇంట్లో కూడా కొన్ని కొన్ని ఉంటాయి కదా అండి ఈ దేవతని చేయడం మాదేవతను చేయడం పోచమ్మని ఇంకా పెద్దమ్మ తల్లి వి అలా అలా ఉంటాయి కదా ఇంట్లో సాంప్రదాయాలు
మా కుటుంబంలో మా కు కుటుంబంలో ముఖ్యంగా పాటించే సంప్రదాలు ఏంటంటే మా కుటుంబంలో పెద్దల్ని గౌర వించడం పండుగలను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవడం మరియు కుటుంబ బా కుటుంబం మొత్తం కుటుంబ సభ్యులం అందరం కలిసి పూజలు చేయడం మాకు ముఖ్యమైన సంప్రదా దాలు
మా ఇంట్లో కూడా అండి కలిసి పూజలు చేయడం కలిసి పండగలు జరుపుకోవడం సాంప్ర సాంప్రదాయబద్ధంగా
ఇంకా చెప్పండి
మీ ఇంట్లో పండుగలను ఎలా జరుపుకుంటారండి
సాంప్రదాయంగా జరుపుకుంటారు పూజలు చేసుకుంటారు అంగరంగ వైభవం ఇంకా చుట్టాలను పిల్చుకొని చేసుకుంటారండి కొన్ని పండగలని ఇప్పుడు దీపావళి అయన లేకపోతే చిన్న చిన్న దేవుళ్ళని చేస్తారు కదా ఇంట్లో
మా ఇంట్లో పండుగలను ఎలా స ఎలా సెలబ్రేట్ చేసు కుంటామంటే మా ఇంటిని శుభ్రపరిచి అల అలంకరించి పూజలు నిర్వహించి ప్రత్యేక వంటలు తయారు చేసి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకుంటామండి అలా మీరు ఎలా చేసుకుంటారు
హలో ఆ చెప్పండి
మీము ఇలా ఫస్ట్ ఇల్లుని శుభ్రం చేసుకొని అలంకరించి పూజలు చేసుకొని తిగా వంటలు చేసుకుంటాం మీరు ఎలా చేసుకుంటారు మీ ఇంట్లో
మేము ఇల్లు శుభ్రం జేసుకోని మేము కూడా ఇల్లుని అలంకరించి ఇంకా పూ జకు సంబంధించి అయ్యగార్లను పంతుళ్ళను పిల్చుకొని ఇంకా కొంచెం చుట్టాలని పిలుచుకొని ఆ పూ పూజలు నిర్వహించిన తర్వాత మ్ ఇంకా స ప్ర అ అట్లా చేస్తామండి మేము
మీ ప్రాంతాల్లో ప్రత్యేకమైన ఆచారాలు ఏమైనా ఉన్నాయా మా ప ప్రాంత ల్లో అయితే జాతరలు బోనాలు మరియు స్థానిక దేవాలయ ఉత్సవాలు అంటే శ్రీరామనవమి ఇలాంటివి చేసుకుంటాం ఆ సందర్భంగా మేము నిర్వహించే నిర్వహించడం జరుగుతుంది ప్రత్యేక ఆచారాలు ఇట్లా పాటిస్తాం మీ ప్రాంతాల్లో ఎలా చేస్తారు
మా దాంట్లో కూడా సేమ్ అండి ఆ బోనాలు చేసుకోవడం ప్ర ఖచ్చితంగాన అయితే ప్రతి ఇయరు అందరు కలిసి ఊరు వాళ్ళ అందరు కలిసి బొ నాలు చేసుకుంటారు అది ఊరు సాంప్రదాయం కదండి ఖచ్చితంగా చేసుకుంటారు
అ పెళ్లిల్ లో మీ కుటుంబం పాటించే సాంప్రదాయాలు ఏంటండి మా మా పెళ్ళిలో అయితే పెద్దలు ఆసిర్ పెళ్ళిళ్ళల్లో మీ కుటుంబం పాటించే సాంప్రదాయాలు ఏంటండి అంటే మా పెళ్ళిలో అయితే పెద్దళ హలో మా పెళ్ళిల్లో అయితే పెద్దలు పెద్దల ఆశీర్వాదం తీసుకుంటాం సాంప్రాయ భద్ర పూజలు నిర్వహించి నిర్వహించుకుంటాం మరియు బంధుమిత్రులతో కలిసి వేడుక కాలు జరుపుకుంటాం అలాగ్ మీ పెళ్ళిళలో మీ కుటుంబం పాటించే సాంప్రదాయాలు ఏంటండి
పెళ్ళిళ్లలో పెద్దల ఆశీర్వాదాలు మేము కూడా తీసుకుంటాం సాంప్రదాయబద్ధంగా పూజల్ నీ నిర్వహించి తర్వాత బంధుమిత్రులతో కలిసి వేడుకలు జరుపుకోవడం మా కుటుంబ సాంప్రదాయం అండి ఉ
ఇంకా
ఉగాది గాని సంక్రాంతి దీవాళి ఇలాంటివి ఎలా జరుపుకుంటారండి పండుగలను
ఉగాది రోజున ఉగాది పచ్చడి తయారు చేస్తాము సంక్రాంతికి సంక్రాంతి ముగ్గులు వేస్తాము దీపావళికి దీపావళి వెలిగించి లక్ష్మీ పూజ చేస్తామండి మేము
ఇంకేమైనా ఉగాది రోజు గాని సంక్రాంతి రోజు కాని ఇంకేమైనా ఆ విశేషంగా ఏమన్ చేస్తార
ఇ ఉగాది రోజు ఉగాది పచ్ చడీ చేసుకుంటాము అవి షడ్ రుచులు అంటారండి ఆరు రుచులు కలిపితే ఉగాది రుచ్ చూలు అంటారు ఇంకా సంక్రాంతికి ముగ్గులతో పాటు ఆ దానికి సాంప్రదాయం ఏంటంటే ఆవు పేడత్ తోని గొబ్బామ్మలు చేసి ముగ్గులో పెట్టి ఆ దాన్ని ఇగ దేవుడితో పోలుస్తాము ఇంకా రకరకాల పిండి వంటలు చేస్తాము దీపావళికి లడ్ లక్ష్మీ పూజ చేసుకున్న తర్వాత్ లక్ష్మీ పూజ చేసుకొని రకరకాల వంటలు ప్రసాదంగా పెట్టి స్వీకరించిన తర్వాత ప టపాసులతోని దీపావళి పండుగని సెలబ్రేట్ చేసుకుంటామ అండి
అ మీ కులం లేదా సామాజిక సంబంధించిన ప్రత్యేక ఆచారాలు ఏమైనా ఉన్ ఉన్నాయా అండి
ఏంటిది ఒకసారి మళ్ళా చెప్పండి
మీ కులం లేదా సామాజిక సంబంధించిన ప్రత్యేక ఆచారాలు మనా ఉన్నాయా
ప్రతి సమా సమాజానికి కొన్ని ప్రత్యేక ఆచారలు ఉంటాయి మా కుటుంబంలో కూడా పండగలను మరియు శుభకార్యాలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకుంటాం అండి
ఉ పూర్వీకుల నుండి మీకు వచ్చిన సాంప్రదాయాలు ఇప్పటికీ కూడా పాటిస్తారా
అవును మా పూర్వీకుల నుండి వచ్చిన అనేక సాంప్రదాయాలను ఇప్పటికీ గౌరవంగా పాటిస్తున్నామండి
ని మీకు మీ గ్రామంలో జరిగే జాతరలు ఏమైనా ఉత్సవాలు ఉన్నాయాండి జా అతర లేదా ఉచ్చవార్లు
మా గ్రామంలో ప్రతి సంవత్సరం దేవాలయ జాతరలు మరియు సం సంస్కృతి కృతిక కార్య కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు అండి
అవునా మీకు అంటే మీకు కుటుంబంలో ఇంకా ఎలాంటివి పాటిస్తారండి సాంప్రదాయాలు అంటే పెద్ద మీ కుటుంబంలో ఇలా ఇంకా ఎలాంటివి పాటిస్తారు సాంప్రదాయాలు లైక్ పెద్ద
మా కుటుంబంలోనా అండి హలో
అవును అండి
ఈ అబ్బాయి
అంటే మీకు మీకు కుటుంబంలో పెద్దల్ని గౌరవించడం గాని అలా ఎలాంటి సంప్రదాయాలు పాటిస్తారు. అంటే ఎవరన్నా ఇంటికి వస్తే మర్యాద పూర్వంగా వాళ్ళని చూసుకోవడం గాని ఇలాంటివి ఉంటాయ్ గదా అండి అలా మీరు ఎలాంటి సంప్రదాయాలు పాటిస్
మా ఇంటికి మా పెద్దలు గాని ఇతరులు గాని మా ఆ కుటుంబ వా వాళ్ళు వచ్చిన. ఆ సాంప్రదాయబద్ధంగా మేము ఉచ్ వాళ్ళకి అన్ని థిస్ సేవలు చేయడం కానీ వాళ్ళని చూసుకోవడం కానీ అలా చేస్తామండి
పిల్లలకూస్ ఆ మేము కూడా ఇం పెద్దల్ని గౌరవించడం గానీ ఎవరినా ఇంటికి వస్తే వాళ్ళని మర్యాద పూర్వంగా. చూసుకోవడం గాని ఆ పెద్దవాళ్ళ దగ్గర ఏ ఏ పని చేయని కి వెళ్ళినా కూడా పెద్దవాళ్ళ దగ్గర ఆశిర్ ఆశీర్వాదం తీసుకోవడం గానీ పూజలు ఘనంగా నిర్వహించుకోవడం గాని ప్రతి చిన్న పూజ అయినా ఇల్లు శుభ్రం చేసుకొని అలంకరించుకొని ఆ ఓ ప్రత్యేక వంటకాలు చేసుకొని దేవుని పూజ నిర్వహించు తర్వాత అన్ని విందు భోజనాలు చేయ అందరం కుటుంబం కలిసి విందు భోజనం చేయడం కానీ ఇలాంటి సంప్రదాయాలు పాటిస్తామండి మీకు మీరు పిల్లలకి సాంప్రదాయాల గురించి నేర్పిస్ తార అండి అంటే మీ చెల్లెలు గాని ఇట్లా ఎవరికైనా పిల్లలకి నేర్పిస్తారా
హలో
హలో మీరు మీ పిల్లలకి గాని స మీ పిల్లలకు సాంప్రదాయ వాళ్ల గురించి నేర్పిస్తారా
మేము మా పిల్లలకి పండగలు పూజలు మరి కుటుంబ కార్యక్రమాలలో లో వారిని భాగస్వామ్యం చేయడం ద్వారా సాంప్రదాయాల గురించి. చ్చి నేర్పిస్తామండి
కాలక్రమంగా ఏమైనా సాంప్రదాయాలు మర్చిపోయారా
అవును కొన్ని సంవత్స అవును కొన్ని సంవత్సరాల కొన్ని సంవత్సరాల సాంప్రదాయాలు కాలానుగుణంగా మారిన వాటి ముఖ్య ఉద్దేశం మరియు వి విలువలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయండి
ఓకే అండి సరే అండి మీరు ఇలాగే సాంప్రదాయాలు పాటించాలని కోరుకుంటున్నాను
సరే అండి సరే అండి